చెప్పండి చెప్పండి ఏం లేదండి టాపిక్ అయో దీన్ గురించి మాట్లాడుకున్నాం టీవీ షోస్ కర్ష్లోస్
ఆ మాట్లాడుకున్నామండి టీవీ షోస్ గురింంచి
ఓకే మ చెప్పండి ఏం టీవీ టీవీలో ప్రోగ్రామ్ ఏది ఇస్తు ఉ డి లా ఏం పర్ఫార్మెన్స్ ఇష్టంమండి ఎక్కువ
ఉంటే రాజు పర్ఫార్మెన్స్ ఎక్ క్కువ ఇష్టం నాకు ఊకే చుస్తా మీకు అప్పుడు లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అయింది ఇప్పుడు ఓకే మంచి డ్యాన్స్ చేసే టైటిలు విన్నర్ కూడా అయిండు అయనే
అఇందప్పుడు ఇన్ఫె ఇప్పుడు ఎవరైతారో అని ఉంది ఆ వైల్డ్ ఫైర్ అమ్మాయిలోచ్చినాక అస
ఇటు నాకు అబి ఇష్టము ఇటు రాజు ఇష్టము ఆ ఇద్దరైట్లల్ల ఎవరు గెలుస్తారో తెల్వదు ఆ వైల్డ్ కార్డల రిషిక కూడా బాగా ఏస్తుంది
హు ఇంకా అండి
మీకేమి ఇష్టాంమడి టీవీ షోస్లల్లో ఏం చూస్తారు
ఇయ్యి చూస్థండి భూమిక పర్ఫార్మెన్స్ హ అబిది పెట్టినంటే ఇంకా పో పిచ్చి ఇష్టం అండి జె తినంటేనే ఇస్ ఇది మొన్న బెలూన్స్ టాస్ ఇచ్చార్రు కదా వానికి వాడు మంచిగ చేయలేదు అనేషి అని అన్నారు సవా సాల అ
కానీ అంత ముందుకు బాగా చెసిండు నువ్వు ఉంటే నాజ జతగాసాంగ్ తోటి ఐ మూవీ సాంగ్ బాగా వేసిడు అవును
ఇంకండి ఇంకా ఎం ప్రోగ్రాం పిల్లలు సతాఇంచుత
ఆ సీరియల్స్ చూస్తాం అన్ని సీరియల్స్ చూస్తాం ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ మా టివి లా ఇ బీబీ జోడి ఓటి వస్తాది కదా అండి అందులో నాకు చ న నిను కూడా చూస్తా అప్పుడు పవన్ రీతు ఉండేవాళ్ళు కదా అ వాళ్లు ఉన్నపంచె మ రెగ్యులర్గా చూసేదాన్నీ గని వాళ్ళు పోయినా కాంచీ అట్లా చూడట్లేదు
అయినా ఇప్పుడున్నా చేయలేకపోతుండే డే మనువల్ ఫాదరే చనిపోయిరు
టె నన్
ఉ అవును సీరియల్స్ ఏం చూస్తారండి ఉ ఇప్పుడు నేనింతే కూడా చూస్తారా ఇంగ అవునండి ఫోర్ ఎంపి సె
అవును రా రేపొద్దగి లేస్తే వేలు అన్లనే కంటే బాగుంటది
చూస్తా నేను పొద్దటిలి వినిపిస్ ఏంటిది మేడం డిస్టపెన్స్
ఆ ఇక్కడ వే అవునండి మా ఇంట్లోనే
ఓహో మీరు తిన్న రాండి మరి
ఆ తిన్నామండి
జీ తెలుగుల ఏం చూడరా అండి
జీ తెలుగు అంత పెద్దగా నచ్చదండి నాకు జీ తెలుగు సీరియల్స్ అంటే నచ్చదు ఫస్ట్ అందలో సినిమాలు కూడా నచ్చవు మా టీవీ ఫేవరెట్ ఈ టీవీల డి ఫేవరెట్ అంతే ఇప్పుడు జీ తెలుగు లేదో ఆటా అనే కొత్తది ప్రోగ్రాం వచ్చిందంట
అవునా ఆటాల నేను యుటూబ్ ఇట్ల చూసు కనీ హైలేట్ ఉంది అది శివ ఉంది నువు చేసేలో నటరాజ స్వామిని
అవునా అం
ఆ ఒకసారి యూట్యూబ్ ల సర్చ్ చేయండి మస్తు ఉంటది గుసుబమ్స్ వస్తాయి ఆ ఫుల్ ఫుల్ వీడియో హలో అవును అస్తుందండి నేను అదే చూసాను చ ఉస్తన గుంటంట మాజ దగయి పెన్సీలను
అవునవును
చిన్న స
అ
చూస్తాయి అన్ని
అప్పుడు ఈటీవీలో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక సీరియల్ చూసేది మంచి అనిపిస్తుంది పేరు మేఘమాల మేఘమాల మేఘమాల సీరియల్ అని ఒకటి వచ్చిండే అప్పట్లో చాలా మంచిది సీరియల్
అసలు కా అసలు అండి
అంటే అప్పట్లో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఆయన అబ్బాయి అమ్మాయి వంక తోడు తిట్టే టోడు చిన్నగా ఉన్నప్పుడు, ఆమెను మంచి చూసి టోడే కాదు, పెద్ద అయినాక వాళ్ళు మంచి ఫ్రెండ్స్ లాగా మంచిగా ఉంటుండే, అది తొందర షాట్ ఉంటుంది మంచిగా అయిపో
ఇది మా టివిలా అప్పట్లా మౌనరగం కూడా మస్త్ అందుకే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు మెడ్ ఫర్ ఈచ్ ఆథర్ లో కూడా మ మస్తుందియా కొత్త ఉ ఆ అదే బాగుంటది చూస్తానే చూడాలనిపిస్తుంది ఆ సిక్స్ ఫార్టీ కో ఏమో చెప్పింది
సండే అవుతు మరి ఈ సండే అయితే ఏం ప్రోగ్రామ్ అయితుందని ఆ ప్రోగ్రామ్ పెట్టిరండి
ఏమో సెమీఫైనల్ చేస్తలేరెందుకు అ
ఉ తెలిదండి ఎట్లా పెడతారో ఇ ఇప్పు ఇప్పుడు రాజు ఏం పర్ఫార్మెన్స్ చేస్తా తడవ ఏమ
ఏమో మొన్న ఒక ప్రోమో వచ్చింది స్టిక్స్ తోటి బాగా చేసాడు అనేసి అన్నారు చూడాలి
రాజు మంచి సినిమాలల్లో చేస్తున్నప్పుడు మా ఆంటీ వీళ్ళు కూడా అదే అంటున్నారు ఎప్పుడొస్తాడో ఏమో ఒక షాట్ దగ్గరికి వచ్చినా బాగుంది. హ్మ్ బిగ్ బాస్ అయితేనమ్ భద్ర వషయ మధ్యాహ్నం చేస్తాది సాయంత్రం మళ్ళ రాత్రి హ్మ్ మీరు హ్మ్ చెప్పు సెవన్ కూడా హ్మ్ ఆమె రీతూ ది మంచి కామెడీ ఉంటారు మేవైనా గంట టైమ్ అంటే వేయిరు
అవునండి
ఇంకా అండి
చెప్పాలండి ఇంకా ఏంటి షోస్ ఉంటే జీతెలుగు చూస్తారా మీరు జీతెలుగు కూడా
ఇంకా జగదాత్రీ చూస్తాం జగదాత్రే బావు హ్మ్ రేపు నీకి ఎవ్వరు ఉండరు నేను ఒకటే రంగమే కదా జమ్ని మా డాడీ ఉంటాడు ఆ ఆ ఇప్పుడు మా డాడీ జమినిల పెట్టుకున్నా నందిని సీరియల్లో రాత్రి పూట జెమిని ఖచ్చితంగా చూస్తారు పాముది నందిని అవును అవునండి నాకు కూడా జెమిని యే పెట్టబుద్ది కాదు
నా పెట్టబుద్ధి కాదు అండి శెలవిట్టడు
ఇంకా అండి షోస్ ఏమి చూస్తారు? ఒకే శ్రీదేవి డ్రామా కంపెనీ చూడరా
అదే ఎప్పుడో ఒకసారి నాకు ఇంట్రెస్ట్ అయిన ప్రోగ్రామ్ ఇదా ప్రోమో చూసి నచ్చుతేనే అది చూస్తానండి అంతకు మించి మళ్ళీ ఎప్పుడు చూడను సినిమా చూస్తా మా మూవీస్ లో చూస్తా
ఎప్పుడు కొత్తామో ఏమో
మొన్న దాకా రాసా బావుండే
మనశంకర వరప్రసాద్ చూసేరా అండి
ఏంటి అండి
మనశంకర వర
ఆ అది మస్తు కామెడీ ఉంటందండి కదా. న మొన్న చూసినా జ్యవ్ హాట్స్ంలో పెట్టుకొని చూసినా బావుంది. మస్తు నవ్వుడు ఉంటది. ఫనీ ఫన్నగా
తడి చూడండి వాడు కూడా ఏదో సిని హీరో వాడు కూడా ఏదో సినిమా తీసిండు. నేను థియేటర్ లో చూసినది బావుంది. మూవీ అయితే చూసినా బాగుంది. కామెడీ కామెడీగా నిద్రనే వస్తుందండి లో పై ఉహ్మ్ ఉహ్మ్ అందుకే పోవచ్చండి నిద్రపోవాలి
అవును రోజుకి టైం కి మధ్ మధ్ అయితుందండి. టీ. వీ అందుకే ఇప్పుడ దాకనే నేను డీ డీ ఊసుకుంటా కుసున్నా.
అవునా ఏం పర్ఫార్మెన్ మీర్ చేస్తారండి
ఇది గద్దలకొండ గణేష్ మూవీలకేళ్ళి రిషిక పర్ఫార్మెన్స్ వచ్చింది. న్యూగా అది చూస్తున్నా. ఆహ్ గ్లాస్ల రాదండి వేరే రిశిక.
ఒకే చూడలి నేను చూడ్లే ఉహ్మ్ అమెజె ట్యాంక్
పర్ఫార్మెన్స్ రాలేగనా అమ్మానే ఇంకో పర్ఫార్మెన్స్ చేచింది. ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉంటారు.
ఇంకా చెప్పండి మీదైతే ఎలా అ మండే ఒకసారి చూస్తామండి. ఈ రెండ్పోయి తమిళ్ సినిమా లో గంగ మూవత్ ఉందాట రేప్ పొద్దున
నేన్ గంగా మూవీ చూడక చాలా రోజులు అయితుందండి. కదా సినిమా చూడాలి. మస్తు జోక్ జోక్ ఉంటది. భయం నేనైతే ఫుల్లు భయపడతా హరర్ మూవీస్ లో ఫుల్లు భయం నాక్ అంటే.
ఇంక మీరి ఇంకే మూవీస్ చూస్తారు.
ఇది కంజనా మూవీ బాగుంటధండి అర్రర్ అంటే ఎక్కువ్ ఇష్టం. ఎంచక్కా అది ఏందండి సమాప్త్
ఓకే అండి